ఇస్తుందా అండి
ఆ వినిపిస్తుంది హాయ్ అండి
హాయ్ అండి ఆ విని పిస్తున్నాండి
చేస్తున్నారండి
ఏం లేదండి కళీ పడుకుందాం అని చూస్తున్నామండి మీరేం చేస్తరు
ఉ అంతా కలిసి ఏం చేస్తున్నారు
ఏంటిదండి
డిస్టబెన్స్ వస్తున్నాయి లేదంటే కొంచెం పక్కకు రాండి
ఆ వస్తున్నామండి కొంచెం పిల్లలు అరుస్తున్నారు
అ
ఇప్పుడు క్లారిటీ ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఇప్పుడు క్లారిటీ ఉందా అండి వాయిస్
ఆ అదే నచ్చేడి చెప్పండి
ఏం కర్రీ చేసిరు అండి
ఎన్న
బెండకాయనా మీ వాయిస్ బ్రేక్ అయితుందండి సౌండ్స్
మంచిగానే వచ్చి ప్రశాంతంగా చేయ్ కునే ఉన్నామండి ఏం
ఆ ఆ ఇప్పుడు బానే ఉందా నేను చెప్ గాలి సౌండ్లు కావచ్
బయట వెదర్ చాలా బాగుందండి ఇవాళ చల్లగా ఉంది మళ్ళీ మన్ కి చల్ల గాలి వచ్ తినడానికి బయట కూర్చున్నామండి.
మంచిగా ఉంటదండి మీక్ ఎక్కువ సిటీ అంటే ఇష్టమా పల్లెటూరు అంటే ఇష్టమా అండి
నాకైతే పల్లెటూరే ఇష్టమండి వెదర్ బాగుంటుంది మంచిగా అనిపిసు సిటీలో మొ మొత్తం పొల్యూషన్ నండి గాలి
ఆ అవునండి ఎక్కువ సౌండ్ పొల్యూషన్స్, వెహికల్ సౌండ్స్ కలుషితమైన గాలి ఆ మళ్ళీ చుట్టుపక్కల వాతావరణం కూడా ఎవ్వరు ఉండరు. మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటది.
అవునండి పల్లెటుర్లో అయితే మంచి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతా ఉంటారు. ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందని
అవునండి మంచిగా కొన్ని మంచిగా ఇట్లా అందరు చుట్టుపక్కల్ మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ తో ఉండడం, ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళిన ఇలాంటివి చేస్తారా అండి మీరు
తెస్ కొంచమండి కొంచం
హ్మ్మ్ మీకు మంచిగా అనిపిస్తద
అవునండి ఫ్రెండ్స్ తోని వెళ్ళడం, ఫ్రెండ్స్ తోని షాపింగ్ చెయ్యడం ఇవేవి చాలా బాగునా లేదండి సిటీలో అయితే ఎక్కువ ఎవ్వర్ షాప్ పింగ్ వాళ్ళే ఆన్లైన్ షాపింగ్సు ఎవర్ వర్క్ వాళ్ళే బిజనేస్ ఎవర్ బిజెనెస్ వాళ్ళే పక్క వాళ్ ఎవరు మాట్ ఇట్ల అంతగానం క్లోజ్ ఎవరు ఉండరు. ఇప్పుడు ఊళ్ళలో పల్లెటూర్లలో అయితే ఎంత బాగుంటదండి మ్మ్ ఒకరికొకరు మాట్లాడుకోవడము ఏదైనా పని ఉన్నా షేర్ చేసుకోవడము ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా ఒకరినొకరు పిలుచుకోవడము ఊళ్ళలో అయితే అట్లా ఉంటాదండి బాగుంటది అందుకే పల్లెటూరు అంటేనే మంచిగా అనిపిస్తదండి ఇక్కడ ఉ అంటనే అది వేరేలాగా అనిపిస్తదండి ఇక్కడ మళ్ళీ వ్యవసాయం ఉం ఉంటది పని ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసు కూర్చ్ వెళ్ళొచ్చు బాయి దగ్గరికి వెళ్తే అది ఫీలింగ్ వేరే ఉంటది కదండి
అవునండి మీరు వెళ్తారా అండి ఎప్పుడైనా
అప్పుడప్పుడు మా బావి దగ్గరికి వెళ్తామండి మేము నాటేసే టైం లో అప్పుడు అట్లా ఆ టైమ్ లో వెళ్ళి వస్ పోను
అట్ల మంచిగ అనిపిస్తా అండి అందరు కలిసి చేసుకోవడం ఒకరు పనులు ఒకరు ఏస్క్ కోడం
ఆ మంచిగనిపి ఉమ్ దగ్గరికి వోయినం ఇప్పుడు అక్కడ మన పొలాలు చూసినప్పుడు ఇంగ చాలా హా అక్కడ కూర్చోని అన్నం తిన్న గూ అసలు ఏ కొంచెమె కదన్ ఒక ముద్దా ఆ వరి పొలాల్లొ అక్కడక్కడ గు ఉన్నింటుండే ఎంత బాగుంటదో అస్సలైతే
అవునండి మంచిగ అనిపిస్తది అట్లా ఒకరినొకరు కలిసి ఒకరొకరు ఉండడం మాట్లాడుకోవడం మంచి కలిసి ఇంకా కొన్ని
మీరు వెళ్తరా అండి పొలం దగ్గరికి
ఆ వెళ్తామండి అప్పుడప్పుడు ఇంక తెల్వని విషయాలు గూడ కొన్ని తెలుస్ స్టేట్లా అందరితో మాట్లాడుకుంటా పని చేస్ కుంటే టైమ్ గూడా తెల్వది షా
పొలం అమ్ము ఎళ్ళవా ఇంటెల కలర్ల పన్ చేస్ కుంటూ ఏదైనా ఆ ఏముందండి ఇంగ పని చేసుకుంటూ ఎవరైనా సాంగ్స్ వచ్చిన వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆ నెక్స్ట్ కోరస్ వాడుతు అట్ల సాంగ్స్ చేస్తే లేదంటే ఇంక ఏదైనా కొన్ని విషయాలు ఊర్లో ఏమ్ జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడుకుంటరు అట్లా ఊళ్లో జరిగే విషయాలు తెలిసిపో వేయి మళ్ళీ మనకు వర్క్ అయిపోతుంది. వర్క్ చేసుకున్నట్ ఉంటది కొంచెం అలసిపోయినట్టు కూడా ఏమి ఉండదు. మంచి అందరితో మాట్లాడుకుంటూ వర్క్ చేస్తే పొలం దగ్గర. మళ్ళీ ఏ టెన్షన్ ఉండదండి. టెన్షన్ లాంటివి ఏమి ఉండదు. ప్రశాంతంగా వర్ చేసుకోవచ్చు పని ఆ పొలంలో దగ్గర ఏమైనా పని ఉంటే తీసుకోచ్చి ఇంటికి వచ్చి ఆ పడుకున్నా కూడా హాయిగా నిద్ర పడుతది అండి. ఈ ఊళ్ళల్లో
కొంచెం మంచిగ అ
అదే ఇప్పుడు సిటీలల్లో ఏదైనా వర్క్ ఉంద అనుకోండి. జాబ్ చేస్తున్నారు అనుకోండి. మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి. జాబ్ జేయాలి మనమై ఐ రావాలి మన ఇంట్లో పని చేసుకోవాలి. నైట్ పడుకోవాలి. మార్నింగ్ లేవాలి. వెళ్ళాలి రొటీన్ లైఫ్ మన్ ల వ్వారు ప్రెజర్ ఉంటది ఇంట్లో ప్రెజర్ ఉంటది ఆ జాబ్లలో ఇక్కడ పైనో ఆఫీస్ చాలా ప్రెజర్ ఉంటది ఇట్లా ఎంతో ప్రెజర్ అనుభవించాలండి. ఈ సిటీలల్లో అంటే మళ్ళీ తక్కువ తక్కువ శాలరీస్ కి ఈ వర్క్ చేయాలి జాబ్స్ చేయాలి మళ్ళీ ఆ ప్రెజర్ ఎక్కువ ఉంటది అండి అదే ఊర్లల్లో అయితే ఎన్ కా కొంచెం శారీరకంగా కష్ ఇష్టపడతామేమో కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉం అండి ఇక్కడ ఏ పనికి వెళ్ళినా వెళ్ళ చ్చ రావచ్చు ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఇంటికి వచ్చాక ఆ మనకు టెన్షన్ అనేది ఉండదండి. కొంచం మార్నింగ్ లేసే వెళ్తే వెళ్తాం మీరుం కట్టలేదు మన ఇష్టం అది మన ఆప్షన్ అది అన్నట్టు ఉంటది ఇక్కడైతే
అవునండి పెన్నింగ్ ఉ ఎవరు అనేటోళ్ళు కూడా ఏమి ఉండరు మన సాలరీ బెసిక్ల కూడా ముండద్ మనీ ష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇష్ తం లేనప్పుడు కూర్చోవచ్చు ఇప్పుడు సమ్మర్ సీజన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ కొట్టినప్పుడు కూర్చోవచ్చు ఎ ఎండలేనప్పుడు మన పని మనం తీసుకో చహాయిగా వాళ్ళే మం టరో విల్లెమంటరో అని భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు మన ఇష్టం టైమ్ మనకు ఇంటికాడ ఏదైనా పని ఉంటే టైం చూసుకోకుండా తొందర రావచ్చు వాళ్ళు పంపించి అంత వరకు
అవ్వ్ వచ్చి ఇప్పుడ మా వ ప్లేజర్ ఏ ఉండదు ఏం ప్రశాంతంగా ఉంటది మనిషి అనిపిస్తంది అందుకే అసలు ఏ వర్కు డ్యూటీలు ఆఫీస్ లో పోయ చేసిన కూడా అట్లా ఉండరు అండి ఇక్కడన్నంత
ఇప్పుడు సిటీల వర్క్ ఆ అవునండి సిటీల ఇప్పుడు జాబ్ చేసీ ఇగ వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు అన్ని కూర్చొని కూర్చొని చేయడం వల్ల మెడ నొప్పి నడుమ్ నొప్పి తలక్యాలు నొప్పి ఆ కంప్యూటర్స్ ముందు వర్క్ వేయడం
ది ఏసీలు ఆన్ చేయడం వల్ల ఇవాల నోస్ ప్రాబ్లమ్స్ అట్లా చాలా వస్తున్నా అండి ముక్కుకు ప్రాబ్లమ్ వస్తుంది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నా ఆ వర్క్లల ఆ వర్కు వల్లా ఎంత ఎముంది త్రీ తౌసన్ సాలరీ సిక్స్టీ తౌ నేన్ సాలరీ థాని అన్ని జాబ్స్ అంత మంచి మంచి జాబ్స్ సని వెళ్ళి చేస్తుంటే ఏముందని బ్యాక్ పెయిన్ ఇవన్నీ వాటికి పెట్ కడిమీసరిపొతది వాడి తొందర ఖరాబ్ అయిపోతుందండి దానివల్ల
హ్మ్మ్ దీని వల్ల ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని తగ్గి తెచ్చుకోడానికి వాళ్ళు వర్క్ ఇక్కడ చేయడం జిమ్ కి వెళ్ళడం అట్లాంటి మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడైతే మన పని మనం చేసుకోవడం వల్ల జిమ్ చేసినట్టు వర్క అవుట్ వర్కౌట్ చేసినంత పనైతది అండి
పనైపోతది బాడీకి బాడీ హెల్త్ ఉంటది మన మైండ్ హెల్త్గా ఉంటదిండి దీని మనం ఇక్కడ పల్ టూలలో చూస్తే మీరు రా అండి ఎప్పుడైనా సిటీకి సిటీకి ఎప్పుడైనా వెళ్తారంాండి
ఆ మా వెళ్తామండి ఇప్పుడప్పుడు అంటే కొ చూటలుటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఎక్కువ అంటే స్పెషల్ అంటే ఏమే వెళ్ళామండి
అంటే అక్కడ ఉండేకుడా కూడా మా కూడా అంటేండి రిలేటివ్స్ చాల ఉన్నా వల్ల కొంచెం అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సమ్మర్ లో అయినా ఎప్పుడైనా ఆ అప్పుడప్పుడు వేళి అక్కడ కొంచెం స్పెండ్ చేసి ఒక టూ త్రీ డేస్ ఏచో మత్తం అంతే గాని మొత్తం అక్కడ ఉండాలంటే మనం ఉండలేమండి ఇక్కడ లైఫ్ కు అలవాటు పడి మనం సిటీలో ఉండాలంటే మన వల్లే కాదు అంతే అన్ని కోసమే అట్లా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఏమైనా స్పెషల్ ఎం అన్న ఉంటే చూసేసి కొని ప్లేసెస్ ఏమన్న ఉంటే మంచి విజిట్ చేసి వస్తాం గాని ఆ ఇక్కడ ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి ఉండాలంటే మనం ఉండలేము కానీ అట్లా ఉండి ఒక త్రీ డేస్ అట్లా ఉండి వసి వస్తాం అన్నట్టు మేం కూడా
అవునండి ఇక్కడ ఇక్కడ అలవా టైం కా అక్కడ ఉండాలంటే కష్టమ అండి అవునండి ఇంకా హలో
ఆ షాపింగ్ చేస్తారా అండి మరి సిటీకి వెళ్ళినప్పుడు వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందండి వినిపిస్తు నాగూడ సిటీ లో ఇప్పుడు షాపింగ్ చేసిరా అండి మరి
షాపింగ్స్ అంటూ ఒక ఆ వెళ్తామండి అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ మేం అక్కడే ఉ అడి అప్పుడు అ మత్త ముంందుకు
అవునండి
ఆ అప్పుడు ఉన్నప్పుడు వెళ్ళలేదండి ఇక ఇప్పుడు వెళ్ళడం కొంచెం తక్కువ అండి అయినా మాకు అక్కడికన్నా ఇక్కడే మంచిగా అనిపిస్తందిండి షాపింగ్స్డస్ ఇస్తనేవి అని
ఇప్పుడు సిటీ అనే గానే అక్కడ ఆ షాపింగ్స్ చేస్తాం బానే ఉంటేయి అనిపిస్తే కానీ దానికి తగ్గట్ అక్కడ ఎక్కువ రేట్స్ అవే ఉంటాయి ది ఇప్పుడు మన దగ్గర ఉన్న దగ్గ దగ్గర మనకు సేమ్ అట్లాంటివి దొరుకుతాయ్ కొంచెం తక్కువ ఉంటది ఇగ
అవును నికపోతె ఇక్కడ తక్కువ బడ్జెట్ కానీ మనకు కొంచెం మంచిగా అనిపిస్తాది అండి
ఉ అక్కడ అంతే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీ కూడముగా
ఉ మల్లియ ఆ అక్కడ మొత్తం ఫిక్స్డ్ రేట్లు ఉన్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేమండి ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంటది కాబట్టి ఏమనిపియదండి.
ఆ హలో వినిపిస్తుంది
ఆ వినిపిస్తుందా అండి అదే వినిపిస్తుందా లేదా అని
ఆ
ఆ కానీ అందుకోసమని ఇక్కడే బెట్టర్ అనిపిస్తదండి. అక్కడంటే స్పెషల్ గా ఏం చేయమండి షాప్
సిటికి వెళ్తాం ఆ అప్పుడప్పుడు కానీ షాపింగ్ ఏం చేయాలి అనిపియ్యదండి ఎందుకంటే అక్కడ ఇంగా ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయని చెయ్యమండి ఎక్కువ ఇక్కడ మేము కూడా ఆ మా దగ్గర్లో వెహికిల్ దగ్గర్లో ఉన్న సిటీలోనే చేస్త తము మంచి మంచివి చేస్తది. ఇక్కడ కూడా మంచి మంచి డ్రెస్సెసే దొరుకుతాయి అని ఇక్కడ మనకు కావాల్సి రేట్ ట అనేది ఇక్కడ ఫిక్స్డ్ ఏమి ఉండదండి. మనం వాళ్ళు ఎంతో కొంత చెప్తే మనం ఎంతో కొంత ఇట్లా ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేస్తా తరు మనకు తగ్గట్టు రేట్కి మనం అడిగిన రేట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇక్కడే బెటర్ అనిపించేసి ఎప్పుడైనా ఇక్కడే షాపింగ్ కూడా చేస్తామండి.
ఓకే అండి
ఓకే అండి
ఉహు